హలో హా అండి ఆ అండి బాగునం మీరు బాగున్నారు
ఆ బాగున్నాం అయిందా వంట అయిందా సాయంత్రంది
లేదండి ఇంక కాలేదు ఇప్పుడు చేయాల మిది అయిందా వంట అవునా ఏం ఏం చేశారు మరి ఈరోజు కర్రీ అవునా
మీరు మరి ఏం చేస్తున్నారు
ఏమో ఈరోజు స్పెషల్ ఏం లేదు కానీ ఏం వండుతుందొ ఈరోజు మామ్మి తెయదు
ఓహ మీరు అన్మారిడ్ ఆ
అన్మ్యారీడ్ ఏ అండి మీరు మ్యారీడా
రేట్
అవును
హ్మ్
ఇంకా మరి ఏం చేస్తున్నారు అందరూ
అందరూ ఏం లేదు వట్టిగానే ఉన్నారు
అవునా
ఆ అయిపోయింది ఏం చదువుతున్నారు మరి
ఆ నేనా
ఆ
రండి
ఇంటరా హ్మ్
ఇంకా మార్నింగ్ ఆ వచ్చు అన్నివ్వచ్చు బిర్యానీ తప్ప
అవునా చేస్తారా మరి ఇంట్లో
ఆ చేస్తామండి చేయాల్సిందగ
అమ్మ్
తప్పదిగాద చేయకపోతే
తప్పదు అది పెళ్లి అయిన తర్వాత ఇబ్బంది అయిత దిలీకుంటే
ఆ అదేగా చేస్తా ఎప్పుడైనా మంచి కర్రీస్ ఏమన్నా తినాలి నాకు తినాల అనిపిస్తే అప్పుడు నేనే వండుతా ఆ లేకప్పు ఆ ఇంకా మరి మధ్యాహ్నం ఏం తిన్నారు ఆహా
ఉ నిరుమ ఏం తిన్నారు మధ్యాహ్నం
మధ్యాహ్నం పప్పు ఇంకా వంకాయ ఇంకా అది కాకరకాయ ఫ్రై
ఆ హ్మ్మ్ మరి మొన్న రంజాన్ ఏం తీసుకున్నారు షాపింగ్ లో
నేను తీసుకోలేదండి అత్త వాళ్ళ ఇంటి కాని వచ్చ వచ్చిందిదానికి బట్టలు వచ్చినాయి
ఓ పెండ్లి ఇదే వచ్చిందా పెడ్లి ఫక్స్ ద మీది
లేదు లేదు ఇంకా కాలేదు టైం పడుతుంది కొంచెం
అవునా
కున్నారు రంజాన్ పండుగ వస్తున్నది
మాకు కూడా పండుగ లేకుండే తీసుకోలే మేము
అవునా
ఇలో డెత్ అయింది ఒకటి అయితే
అయో
ఉ
అవును పడుగ చేసుకురాలి కదా
ఆహా చేసుకోరు
బక్రీద్ కూడా లేదు కదా మరి
లేదు లేదు ఇక బక్రీద్ లేదు మహరం లేదు
ఏం లేదంటాం
ఇక పెద్దోళ్ళు ఎట్లా చెప్తే అట్లా
అవునా అంటే పాత పాత ఇవ్వడం రాదు కానీ ఇట్లా చేసుకొచ్చా మరి మీరు
ఆ చేసుకోవచ్చు కానీ ఇక ఒక్కొక్కళ్ళది ఒక్కొక్కరి తీరా ఉంటది
అవునా
ఇక మా దాంట్లో వద్దు అని చెప్పిండ్రు
ఓకే ఓకే ఇంకా అండి మరి ఏం చేస్తున్నారు
చెప్పాలి మీరు
మరి రంజాన్ పండుగకి స్పెషల్ ఏం చేసుకోలేదా మరి మీరు
స్పెషల్ ఏం లేకుండి రంజాన్ పండుగకి
అయ్యో మరి అక్టిగా ఇయిదే ఇప్పుడు కర ఆ ఏమంటారు ఆ అయ్యో
ఆ
కదా
ఆహా చెయ్యద్దు అని చెప్పిండ్ర అయితే చెయ్యాలి
అయో
ఉమ్ నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
నాకా రంజాన్ అంటేనే ఇష్టం అండి చాలా అన్ ఉమ్
ఉండే ఫాస్టింగ్స్ మరి
ఉండే నేను ఈ ఈ ఫాస్టింగ్స్ ఒకటి కూడా కాలేదు నాది ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ సుస్ ఉండే
ఆ
అందువల్ల నేను లేకుండే ఫాస్టింగ్స్ మమ్మీ అన్ని ఫాస్టింగ్స్ అయినాయి మమ్మీ
ఉమ్ ఉమ్ మమ్మి ఉండే ఈగ
మమ్మీ ఉండే అన్నిీ మమ్మీ థర్టీ
ఆ అన్నీ
ఇక నేనే లేకుండే కొంచెం నాకు బా లేకుండే
ఉమ్
ఇక నేను లేకుడా మమ్మీ ఉండి బగానే ఇది రంజాన్ పండుగ బాగానే కుదిరింది
మరి ఇది ఏమేం తెచ్చిండ్రు మీ అత్తలుు
డ్రెస్
ఉమ్
ఇంకా గల్లే గల్ళ వేస్తారు కదా దానికి వంటది కదా జ్వేర్లే
ఆహా జువెరీ కూడా
ఆ ఇంకా అన్నిీ చెట్లు మైదాకు ఫ్రూట్స్ ఇయర్ రింగ్స్ రింగ్స్ అన్ని తీసుకొచ్చ
అన్ని తీసుకొచ్చిన్రా అట్లా తీసుకు వస్తారు కాదు మీ దాంట్లో
హ ఇక తీసుకస్తార అంట నాకు కూడా తెలియదు తీసుకొచ్చే వారికి కూడా తెలియదు తీసుకొచ్చిన తర్వాత తెలుసు
ఆహా మరి మీరు కూడా పోయింద
ఇం పోలిది వెళ్ళాలింది కొంచెం
ఉమ్
ఉమ్ వెళ్తారంట ఈ వీక్లో వెళ్తారో మరి ఈమంత అయిపోయినాకా వెళ్తారో తెలియదు
ఉమ్ హు
సడన్లీ వచ్చి వాళ్ళు ఇగ అందువల్ లున్న కొంచం
ఉమ్
ఇంకా మరి ఎప్పుడు తింటారు మీరు
ఆ ఎయిట్
ఆహా ఇంకా మీకు ఉమ్ నై అయినా మా ఇంట్లో అందరు కొంచెం లేట్ తింటారండి టెన్ నైన్
ఉమ్ఆహా అట్లా తింటారా
ఇక ఫాస్టింగ్స్ అప్పుడ అయితే సెవెన్ కి తింటుండడే ఆ ఎందుకంటే మళ్ళా మార్నింగ్ మమ్మీ తినేది ఉం చండి గదా త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అట్ల ఇగ లేసి
ఎందరు మీరు అక్క చెల్లెలు
నేను మాతమ్ముడు ఇద్దరమే అండి
ఇద్దరే ఉమ్
ఇంకా మీల్
ఏంది
అక్క అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఎంతరు
ఆ నేను అన్నయ్య ఇద్దరం ఇగ మా ఆయనే అయితే ఇద్దరు ఇద్దరు ఒక ఆడిబిడ్డ
ఓ అవునా మీ ఆడిబిడ్డ అక్కడనే ఉంటందా లేకపోతే వేరే
ఆ పెండ్లి అయింది ఆమెది
అవునా ఇంకా మీకు పిల్లలు ఉన్నారా అండి
ముగ్గురు కొడుకులు
అవునా
ఆ ఇంకా పోతారా ఎటైనా టూర్ కి పిక్నిక్ కి
లేదండి
ఆ
ఇగ యిప్పులేదు
ఉమ్
ఇంకా అక్కడ వర్షం వస్తుందా
వర్ష వస్తలేదు ఎండలే బాగున్నాయ్
అవునా ఈరోజు మా కాడ కొంచెం మబ్బు ఉండే బాగా మంచిగా చల్లగా అయింది ఈవినింగ్ టైం
ఈవినింగ్ అప్పుడు వస్తుంది మబ్బు కానీ వర్షం వస్తలేదు
అవును
కొంచెం కూల్ కూల్ ఉంటా అండి
మీక్ ఎలాంటి వెదర్ ఇష్టమండి
నాకా చలికాలం అంటే ఇష్టం
చలికాలమా
చలి చలి అయితది కానీ మంచి మంచిగా ఉంటది వెదర్ మంచిగా ఉంటది
అవును
ఎండలో మొత్తం ఎండ ఉంటది వర్షంలో మొత్తం వర్షమే
వర్షం ఉంటది అవును
ఆ
వర్షంలో వర్షం వస్తే ఎటు వెళ్ళరాదు చలికాలంలో అంటే కొంచెం ఎటైనా వెళ్ళొచ్చు మంచిగా కూర్చోవచ్చు బయట ఇట్లా బాగుంటది
ఉమ్ మీకేమ్ ఇష్టం
నాకా చలి కాలం ఇగ చలికాలం ఇష్టం కాబట్టి ఇగ కొంచెం ఫేస్ మొత్తం ఎట్ ఎట్లనో అయితది
అవును ఫేస్ ఫేసే ఖరాబ్ అయితది
ఆ ఇగ ఎండాకాలంలో బయట వెళ్తే ఏమో బ్లాక్ అయిపోతది మొత్తం చెలి కాలంలో ఏమో మొత్తం వైట్ వైట్ గా అయిపోతాం వర్ష కాలంలో కొంచెం పేస్లు బాగుంటాయి కానీ కాళ్ళు మొత్తం అవైపోతాయి
ఆ ప్రాబ్లమే ఉహుహు ఉమ్ ఉహూ మంచిగున్నారా మీ అమ్మ నాన్న
ఆ అందరు బాగున్నారండి మీరు అందరు బాగున్నారా
ఆ బాగున్నా
ఉమ్ ఇంకా మరి హాలిడేస్ లో ఏం చేస్తారు మరి ఎటైనా వెళ్తారా
హా అయితే పోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా హాలిడేస్ లో
అవును ఎప్పటి నుంచి హాలిడేస్
ఇగ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ వరకు దొరుకుతాయి
ఉమ్
ఉమ్ ఉమ్
ఇంకా మరి అందరు ఏం చేస్తున్నారు
సరే అండి మరి ఆ
హా ఓ